హల్లో
బాన్నారా అక్క
ఆ బావున్నా మీరు బాగున్నారా మ
ఉమ్ బావున్నాం అక్క తిన్నారా
ఆ తిన్నాను ఏం చేస్తున్నారు
నే ఇందాకే తిన్నాను
మ్మ్
ఉమ్ కర్భూజ జ్యూస్ చేస్తున్నా
అది కర్బూజా జ్యూస్ చేస్తే సరిగ్గా రాదంటారు గా, అంటే అక్కడే నిల్చిపోతుంది గదా ఆల్మోస్ట్. కువా
లేదు బానే ఉంటుందక్క
అంటే అంటే జ్యూస్ బావుంటుంది ఎక్కువ గాద మీగిత్తో క్కనేది మిగిలిపోతుంది గద అక్కడే
తొక్క తొక్కు మామూలుగా మనం తీసేస్తాం కదా అలాగే ఇంకా
మ్మ్
మనం తినాలి అన్నా గాని తొక్కు తీసేస్తాం గదా
అహా ఆ తొక్కు కాదు లోపల సాలిడ్గా ఉంటుంది చూడు కండనే మిక్సీకి కొడితే అంతా ఏమి స్ట్రైనర్ లో రాదు గద మనకి కిందకి
అవునా అట్లా అంటున్నావా వస్తుందక్ అంటే మాములుగా ఇంగ కొంచుం ఉన్నాయి ఎసేసి వాటర్ లాగా చేసేసుకున్నా
వాట్రో ఏదైనా మిల్కో అలా ఏసుకుం
మిల్క్ ఆడ్ చేస్తా అక్క
ఆ అదే వాటర్ కంటే మిల్కే బెటర్
మిల్క్ యాడ్ చేసేసి ఈ షుగర్ యాడ్ చేత్తా కొంచెం లైట్ గా షుగర్ స్వీట్ ఎక్కువ వద్దు అనుకుంటే కొంచెం హనే యాడ్ చేసు కుంటాన
డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు కదా
డ్రై యాడ్ చేసుకోవచ్చు నేనైతే సబ్జా గింజలు డ్ చేస్ సుకుంటాక్క చల్లగా ఉంటాయి కదా
అవునవును అది ఉత్త ఇది మన వా ఉత్త వాటర్లో తాగిన చాన మంచిది
అవునవును
నేన ఎప్పుడూ తాగలేదు కానీ టేస్ట్ ఎట్లుంటాయి అవి బానే ఉంటాయా
ఆ జల్లీలా జల్లి ఉంటది కదా మనం జల్ ఎప్పుడైనా టచ్ చేతిన అంత సాగుతాంటది జెల్లి మన చేతికి రాదు కదా ఆ సో అట్లు ఉంటాది ఇది
అంటే అవి ఎన్ని గంటలు నానిబెట్టాలా
అంట్ ఫైవ్ మినిట్స్ అంతే
అంతే నా కొంతమంది ఎక్కువ సోక్ చేయాలంటార అది
అవి చియా సీడ్స్
ఆ
ఉమ్ చీయ సీడ్స్ అయితే ఎక్కువసేపు సోక్ చేయాలి అది టైం పడుతది. ఈ సబ్జా గింజలు త్వరగా సోక్ అయిపోతయ్
అవును కొంతమంది నైటే నానబెట్టి ఇది చేసుకుంటారు
అవునవును చియాసిట్స్ త్వరగా అవి ఏమంటారు నాన నానవ్ క్క
ఆ
వీటికి సబ్జా గింజలకి అంత టైం పట్టదు వాటర్లో వేస్తానే బబ్బుల్ లాగా అయిపోతాయి
ఉ
ఉమ్
ఇది మీకు సరౌండింగ్స్ లో మీరు సిటీలో ఉన్నారు కదా
ఆ అవు ఉన్నకా
అసలు ఎబై నా బెస్ట్ కాలేజ్ ఉందా మా అసలు అమ్మాయి ఉంది. ఒక అమ్మాయి టెన్త్ కంప్లీట్ అయింది.
ఉమ్ కాలేజ్ అంటే ఓన్లీ గర్ల్స్ ది కఎస్ అన్ డిగ్రీ కాలేజ్ ఉంది ఇంటర్ కాలేజ్ ఉంది
అట్లా ఏం లే కంబైండ్ అయినా పర్లేదు ఎడ్యుకేషన్ బాగుండాల
ఆ బాగుంటుంది అక్క గవర్నమెంట్ దిగదా
కే ఎస్ ఎన్ అంటే ఎక్కడ అడ్రస్ అది
ఇయ అనంతపూర్లో సప్తగిరి సర్కిల్ దగ్గర
సప్తగిరి
ఉ
ఇక్కడ టవర్ క్లాక్ దగ్గర కూడా ఒకటి ఉంద అనుకుంటా. టీవీ టవర్ దగ్గర అది వివేకానంద అమా
ఆ అవునవును
అదే రీసెంట్గా అమ్మాయిది తెన్ అవునవును
ఉ
రీసెంట్గా మా రిలేటివ్స్ అమ్మాయిదే టెన్త్ రాస్తున్నది ఇప్పుడు
అహ హ నెక్స్ట్ ఇ ఇంటర్ కోసమా
అవునవును అప్పటికప్పుడు కుదరదు కదా ఇప్పుడు నుంచి చూసుకుంటే
అవును
ఏ గ్రూప్ అయితే బాగుంటుంది మా
బాగా అమ్మాయి బాగా చదువుతందింటడి అంటే అమ్మాయికి
అంటే ఇప్పుడు టెన్త్ కదా ఆ
ఏది ఇంట్రెస్ట్ ఉంది దేని మీద చదవాలా అనేది చూసుకొని గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇట్లా డాక్టర్ సైడ్ చదవాలని అంటే బైపీసి అట్లా
హ్మ్మ్
అ
ఇప్పుడు టెన్త్ కదా ఇప్పుడు మనకు అన్ని సబ్జెక్ట్లు ఉంటాయి సిక్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఇప్పుడు మనము సెలెక్ట్ చేసుకునే సబ్జెక్ట్ను బట్టి ఫ్యూచర్ ఉంటుంది ఇంటర్మీడియట్లో
అవునవును
ఇప్పుడు అన్నింటి చదివిచ్చింటారు బాగా స్కూల్ వాళ్ళంటే బట్టి బట్టు ఎట్లా నేర్పించింటారు కానీ నాలెడ్జ్ అనేది ఏదానిందు ఉందో ఇం అమ్మాయిని అడగాల
ఆ అట్లా కనుక్కొని అమ్మాయికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది ఇప్పుడు ఇంటర్ లో జాయిన్ అయితేనే మళ్ళీ నెక్స్ట్ ఇ మనకి ఈజీ అవుతుంది
ఇంటర్ ఇంకా ద ఇదే మెయిన్ ఇది అంటారు బేస్ అ
అ
అయితే కేస్ ఏం బాగుందంటో
అవునక్క
హాస్టల్ కూడా ఉందా
హాస్టల్ హాస్టెల్ ఉంది అక్క సౌరౌండింగ్స్ లో ఉంది హాస్టల్
ఆ
వెళ్లొచ్చు
ఆ అంటే ఇట్లా పీజీ టైప్ లో ఉందా అది ఒకే క్యాంపస్లోనే ఉందా అంతా లేకపోతే సపరేట్ సపరేట్ క్యాంపసెస్ ఉన్నాయా హాస్ అంటే హాస్టల్ ఒక దగ్గర కాలేజ్ ఒక దగ్గర అంటే ఒకఓే అలాగ ఒకే సరౌండింగ్స్లో ఉంటే కొంచెం బెటర్ అమ్మాయి కదా
ఇట్లానే ఉంది
ఉ
అ
బయటికి వెళ్ళి రాకుండా లోపలే ఉంటే కొంచెం
అవునా
నారాయణ అంటున్నారు కానీ అది ఎక్కువ ఇది
కాస్ట్ ఎక్కువ అక్క అవి ప్రైవేట్ కాలేజెస్ కి ఇబ్బంది అవుతు
హ్మ్మ్ అవును
ప్రతిదీ కొనాలి అందులో ఉ
దాంట్లో కొంచెం మనకు మనకు రీజనబుల్గా ఉండే కాలేజ్లో బెస్ట్ తీసుకుంటే సారు
అవునువును ఇంకా అదంతా వద్దు మనం ఎక్కడున్నా బాగా చదువుకోవచ్చు మనకి కన్వీనియంట్ గా ఉండాలనుకుంటే గవర్నమెంట్ కాలేజెస్ బెటర్ అట్ల పోతే
ఇప్పుడు అక్కడ కూడా ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది కదా
చ్చింది కదా ఇబ్బంది ఉండదు
ఉమ్ అంటే ఇప్పుడు ఎట్లున్నారంటే పల్లె వాళ్ళు ఏ కాలేజ్ అయినా అని ఇప్పుడు టౌన్ వోళ్ళు అలా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు టౌన్ వాళ్ళు గవర్నమెంట్ కాలేజీలకి వెళ్తా ఉన్నారు పల్లెవాళ్ళు గవర్నమెంట్ కాలేజీలో చదివిస్తే తక్కువ అన్నట్లు చూస్తారు
అవునవును
ఆ ఒక్క కూతురుండి చదివించలా ఒక్క కొడుకు నుండి చదివించలా అట్లా ఫీల్ అయితారు
ఉమ్
ఇప్పుడు మనకు టౌన్లో ఉన్న వాళ్ళు అయితే తెలిసి ప్రైవేట్ ఎంత ఇదిగా పోతాందో
అవును
వాళ్ళకి తెలీదు కదా
ఉమ్
పరిగెత్తంది అంటే ఫీజులు రన్నింగ్ చేయిస్తాన్నారు
అవునక్క
నేను చదివినప్పుడు ఇంటర్ థర్టీ థౌజండ్ లో చదివినాను నేను
అక్క ఏం చేసారు అక్క మీరు వంట
నేను మార్నింగ్ దోశ వేసాను ఇప్పుడు ముద్ద మా ఇంట్లో ఇప్పుడు ముద్ద ఉంటుంది మధ్యాహ్నం ముద్ద పప్పు ఇక్కడ మాకు ఈరోజు సంత
అవునులేండి
ఫోర్ నుంచి
ఆ
అ నేను చదువుకున్న టైం లో టూ థర్టీ థౌజండ్ ఇంటర్ కంప్లీట్ చేసినా
అవునవును
అ ఇప్పుడు మా పాపకి ప్రీ ఎలిమెంటరీ క థర్టీ ఫైవ్ అడుగుతన్నారు
ఓకే ఉమ్ ఇప్పుడు కాస్ట్ చిన్న పిల్లలవి కూడా చానా కాస్ట్ అక్క
ఆ బట్టలు కానీ అది చెప్పులు కానీలా వాళ్ళవే కాస్ట్
ఆ అవును చిన్నపిల్లలవే అస్సలు కొనలేం
ఆ చిన్న పాప కయినా థౌజండ్
అవును ఉమ్ ఆ థౌజండ్ లోపు మనకే వచ్చేస్తాయి ఏ డ్రస్సు గాని శారీ గాని
వచ్చేస్తుంది డైలీ వేర్స్ మనకు టూ సెట్స్ వస్తాయి ఏమో అంత కాస్ట్ అయిపోయినాయ్ ఇప్పుడు
అవును
అప్పట్లో డబ్బు ముఖం చూడనోళ్ళు వాళ్ళు ఎట్లా బతికినారో తెలీదు కాని
ఉహూహూ
మనము బ్బా
ఇప్పుడు ఎంత డబ్బున్నా ఏదో ఒక ఖర్చుకి తక్కువే వస్తాది
అవును
ఉమ్
ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ తీసుకొని బయటకి పోతే వచ్చేళకి అసలు ఉంటది అది
అవును ఉండదు
మన కాలంల్ల మన తాతగారు రూపాయి ఇస్తన్నారా మనకేమో
అవునా రూపాయి అర్ధ రూపాయి కూడా అప్పుడు ఉండింది అర్ధరూపాయి పావలా కూడా చూ నా నేనైతే
ఆ నేను కూడా అర్ధరూపాయి కి కొన్నాను
ఇప్పుడు రూపీ వాల్యూ కూడా పడిపోతుంది అక్క
అవును పడిపోతుంది ఇంకేం ప్రశాంతి
ఆ ఇంకేం చెప్పాలక్క
లేదు అంత బిజీ ఈ వీక్ అంతా బిజీనే పండగ మీరేంట్ ఏ ఏ వారం జరుపుకుంటన్నారు పండగ
గురువారమే అక్క
అంటే కొంతమంది అమావాస్య మంచిగా లేదు అని శుక్రవారం జరుపుకుంట ఉన్నారంట అక్క
గురువారమే చేస్తున్నారు ఇంకా మళ్ళీ అమ్మవారికి యాటల విందు పెట్టాలి కదా ఇంకా అందు కోసం సండే సండే వరకు ఉండాలి ఇంకా శుక్రవారం శనివారం తినకూడదు కదా మాంసం స్వాతి
కొంతమంది శుక్రవారమే చేస్తారు శనివారం తప్పిస్తారేమో
ఉమ్
చేస్తారు పార్ణమి
అవునా
ఏనా ఇది ఈసారి ప్రతీ పండగ ఏదోటి గ్రహణమో లేకపోతే అమావాస్య అలా వచ్చింది
ఆ అవునాక్క
మొన్న హోలీ అలానే వచ్చింది
అవునా
శివరాత్రి అట్లా రెండు రోజులు వెనక వచ్చింది శివరాత్రి
ఉమ్
ఓకేమా ఓకేమ్మ ఉంటాను మళ్ళీ కాల్ చేస్తాను